ఏం చేస్తారండి
ఏం లే అండి మీరేం చేసేతళ్లు బావున్నారా
ఆ బానే ఉన్నాం
తిన్నారా అండి అన్నం
తినలేదండి ఈయాలన్నం సరిపోలేదు మా అమ్మాయి గిన్నెనే పెట్టింది బియ్యం
అవునా
ఆకలి అయితాంది అన్నం వండుకుంటానం చేన్లోకి పోయొచ్చినం ఇప్పుడే
అవున అవునండి ఇక్కడ జరుపుకుంటారా అండి మీరు మంచిగా బతుకమ్మ పండుగ జరుపుకుంటారా అండి మీరు
ఆ మేము బానే జరుపుకుంటాం
ఆహా ఎట్లా జరుపుకుంటారండి కొత్తబట్లు ఇట్లేసుకుంటార ఏం వేసుకుంటారు చీర కట్టుకుంటారా
చీరలు కట్టుకుంటాము లంగ ఓన్లు వేసుకుంట్రూ పిల్లలు డ్రెస్లు ఏస్కుంటారు
అవున్ మీరు
మంచిగ తయారయితం ఫోటోలు దిగుతారు బతుకమ్ పొద్దున్ దాకా వేరుతం ఆ రోజు నీ సన్న ఒండుకో సద్దుల్ రోజు
అవునా
మంచిగాదోటి ఇదోటి పలారాలు చేసుకుంటాం లడ్డూలు చేసుకుంటాం
చేయచ్చాండి లడ్డూలు
ఆ ఇప్పుడిప్పుడే నేర్సుకున్నా ఇన్ని రోజులు రాకపోయేది కాని రవ్వ లడ్డులు ఇప్పుడు ఇప్పుడే నేర్స్ కుంటానా
అవునా అండి మళ్ళా ఏసుకున్నామాండి మనం రవార్డులు మీ ఇంటికొస్తా నేను చేసి పెడతారా అండి నాకు
ఆ ఈసారి చేస్కోవాలి
మ్మ్ ఒక వానపడలాని సుతానా వానవాడ పోతే వేడికి ఎండ వేడికి ఇప్పటికే ఒళ్ళంతా వీటికి ఉన్నది కదా
అవునాండి
ఆ మళ్ళా ఎట్లా వేడి ఎట్లొత్తాంది మంట వేడి కూసుంటే పానం మళ్ళా ఇబ్బంది అయితదికదా
ఆ అవునండి
ఇంకనే కొంచెం వాన పడ్డాంక చల్ల పడ్డాంక చేసుకుందాము అని సూత్తానం
అన్నప్పలే మీకు
ఆ అన్నప్పాల్ చేత్తగాని ఇంకా అరిచల పానకము
పానకం
పానకం బట్ట రాదు ఇ ఎప్పుడైనా ఆ మాడుగులు గ్యారెల్ తోటే సరిపెట్టేది మా పిల్లల్ని
ఆ
కైకునాలు
మంచిగుంటాయి కైకు
ఆ సైకినాలు చేత్తాం గాని నాకు పోయే రాదు ఎవరినన్నా మా అమ్మాయి సదువుకుపోయొచ్చినప్పుడు సెలువులప్పుడు పోతది
అ సైకినాల సైకినాలు చేసుకోవాలండి ఎందుకంటే దానికి నూనె ఎక్కువ అయిపోదు కదా
నూనె ఎక్కువ అయిపోదు చాలా రోజులు వస్తుది
ఆ కార్లులు పరవగా కుంట విదమ
హమ్
హు హు టైం మీద చేసుకోవాలి అన్ని
అన్నం అవుతుది కాగాని కూరు వండుకోవాలి ఈగ
ఇప్పుడు ఏం లేదా అండి
ఏం కూరలేదు ఏదన్నా ఒకటి వండుకోవాలి
ఏమి కూర వండుతున్నావు మరి,
మా కూరగాయలు ఉండవు ఏం ఉండవు ఏమైనా పప్పు ఎప్పుడన్న వారానికి ఒకసారి తెచ్చుకుంటే చికెన్
హా హా
చేద నోటిగా
కాదండి మీ ఇంటి చుట్టూ మీ ఇంటి చుట్టూ చిన్నద అంది
ఉన్నా కూడా ఇగ ఎక్కువ ఉండదు ఎక్కువ లేదు మాకు మా అత్తం అదా పంచింది రెండు గుంటలు
నా కొంచెము ఉంటది కదా అండి కొంచెం ప్లేస్ లో చెట్లు ఇట్లో పెట్టుకచేదండి మంచిగా టైం కి నీళ్ళలు పెడితే అయబచ్చాడు కాయలు కతాడు మంచిగా కొనుక్కోవాల్సిన అవసరం కూడా ఉండదు కదా అండి
ఆ పనికి ఈ పని పోతే ఇంట్రెస్ట్ ఉండదు
ఆ హు హు
సేన్న ఉచ్చారుకే మాకు సేను రెం కిలోమీటర్లు ఉంటది నడిచిపోయి నడిచి రావాలి
వామ్మో గంట దూరం నడుస్తారా అండి
కే పని చేసినంత విలువ అయితది
అవునా
కూలీకి కూడా రారు మా చేనులకు
ఓహ్ అవునా కదా ఎడ్ల బండి గిట్ల ఉందా అంటవకు మారే
ఒకప్పుడు ఉండే ఒకప్పుడు ఉండేగాని కానీ దాన్ని అమ్మిన
అయ్యో మరి ఇప్పుడు కూలళ్ళ ఎట్లు వస్తారండి మీ ఇంటికి
అప్పులు ఎక్కువ అయినాయి ఎడ్లే న అమ్మిన ఇప్పుడు ఎట్లా వస్తారో ఏం కథ కూలీళ్ళు అందుకే మా ఆయన అంటే నన్ను పత్తి పెట్టద్దు. బొబ్బర వేసుకున్నా సట్టు గిట్ల ఎవ్వరివ్వరు ఎడ్లని. అంటాను.
ఏమీ కాదు కోంచం పత్తి పెట్టుకోండి ఇగా. ఇట్లానొ అట్లానో కష్టపడితే మంచిగా ఎక్కువ కూలలు పట్టకుండా. కొంచెం వాడానికి సైడ్పెట్టుకోరదండి పత్తి కొంచెం.
గదే ఒక్క ఎకరం పెట్టుకుందామని. చూతానం.
ఏం పత్తి గింజలు పెట్టుకుంటారండి మీ సైడు.
ఎక్కువ డాక్టర్ వెళ్ళు సా. నందం అవి ఇవి గాని ఇప్పుడు అయి. అన్ని ఏడొచ్చినయి ముందు కొత్తలేవు ముందుకు వచ్చినాయి ఏడ ఆ ముందు కొత్తలేవు మళ్ళా అన్ని కొత్త కొత్త. విత్తనాలు. అప్పట్లెక్క పంట కూడా వత్తలేదు.
ఆహ్ వాళ్ల తెరవదు. ఎక్కువ ఈ సంవత్సరం వాన లేవటారు మరి ఏం పండు. ఏమో అండి కష్టమే ఉండది ఎండలుకిింత దారుణంగా కొడతా ఉన్నాయ్.
వానగోడుతుంది అంటారు గాని వాన కొట్. లేదంటారు కాని వాన కొట్టేద్దితేల్వదు పాణం పోయ్యెద్దితేల్వదు వాన నీరుడు గట్నే లేదు లేదు అంటే. ముల్క సీర గోట్లే ఆరుద్ర గొట్లే సీన్న. హుషాల లేదు పెద్ద హుషాలు అందుకోద్దంచితే యా అమ్మ మళ్ళా. ఆహ్ దీపాలుదాకా వానలే ఎలువలే.
అహ్ మళ్ళీ పోయిన సంవత్సరం బాగా కొడుతున్నాయి.
ఆహ్ వానలు గిట్టినే అన్నారు పోయిన సంవత్సరం కూడా అన్నారు కదా వానలు కొట్టు. కొట్టాయి ఏం కొట్టాయి కాలం లేదాట అని అన్నారు. అది భగవంతుని లీల కదా ఎవరి తరం కాదు. కొడుతే కొడుతది పోతేపోతది. ఉంది మనం చెప్పలేం కదా.
ప బాగానే ఉన్నాయి అండి ఇప్పుడు కూడా హైదరాబాద్ లో అప్పుడప్పుడు పడతానేట. పడ్డాయి కనీ ఇటు ఊర్ల సైడే వానలే. కూలి పోందు పోవనే పడుతనే మంచి. ఉండదు కొంచం పనే.
కొంచెం పడితే మంచి ఉండాలి బాగా ఎండ కొడతుంది బాగా. పంద అయితంది మాకు రేకుల ఇల్లు.
ఆహ్.
మా ఇల్లు చిన్నగున్నది పాందిర్ లేదు ఏం లేదు. మాకు ఎండా బాగా ఇబ్బంది అయితంది. కూలర్ కూడా లేదండి మాకు.
మా అమ్మోళ్ళీంట్లో ఉంది. దాంట్లో లేవనిస్తది అండి ఉండలేకపోతున్నాను అసలు నేనైతే. పోయి చెట్ల కింద కూర్చుంటాం అప్పుడప్పుడు మా అమ్మ నేను పోసుతూ ఉంటా.
ఆహ్.
ఆహ్. మా అమ్మగి వెండిని అవి తీసి ఇ బాక్స్లు వేసిందండి ఎవరన్నా ఎత్తుకపోతే ఎంచే చెత్తదో ఏంకాతో మళ్ళా గుర్తె ఉండది ఎక్కడ పెట్టినై అక్కన్నే మర్చిపోతది మా అమ్మ
మ్ నాలేక్కనేనా మీ అమ్మ కూడా
అ మీలెక్కనే అండి
నినేే ఏదన్న ఎన్నన్న పెట్టిన్ననుకో ఇగ ఏదన్నా ముచ్చట మీద ఏదన్నా ఏదన్నా మతిలో పడ్డాదనుకో అదే ఆలోచన ఇగ మైడ్ల్ నుంచి పోదాంటడి అసల్కే ఇగ ఏట్ పోతయో ఏట్ పోతయో ఆ ఆలోచన ఉండకుంటే ఎట్లుంటదండి ఒక్కటా రెండా ఎన్ని సమస్యలు ఎదుర్కో వలే అత్తమ్మ అవ్వయుంటేనో ఏదన్నా ఒక్కటి ఇది కాదు అదని చెప్ త్తరు వాళ్ళు చెతంటే మనం కొంచెం దైర్ణం
అవునువును ఎం చెతం అన్ని ఇగ లేనప్ మ బాగా ఆలోచిస్తే ఎమనోతందా అండి ప్రశాంతత పోతది తప్పి ఏమైతది చెప్పుర్రి ఆలోచించొద్దు అంత గనం ఆలోచించ్
ఆలోచించొద్దంటే అన్నిీ మన మీదనే పడ్ తై కదా ఎఫెక్ట్ ఈ సంపాదన ఇటు పని చేయాలే అటు అప్పులు ఇట్ అత్తమమ ఏం సంపాించలే అవ్వ ఏం సంపాించలే మనం సంపాించింది మనం అప్పుడే ఎనుకట సంపాదించాలంటే ఖర్చు తక్కువైనాయి ఎనుకటోళ్ళు సం పాదించిల్లు ఇప్పుడు ఖర్చులే ఎక్కువైనాయ్ ఎంత పని చేసినా పిల్లల చదువులకు బట్టకు పొట్టకు వచ్చిపోయే ఖర్చుల కు రోగాలకే సరిపోతాలేదాయె
అ
ఇగ ఎట్లా ఆలోచించకుంటుంటావ్ నాలుగు ఎకరలు వెనకాల పండు తందంటే ఎవరికైనా మనీ తోటే కాదండి ప్రాబ్లం
అవును
ఆ మనీ ప్రాబ్లం ఉంటే ఎంత ఇబ్బంది ఉంటది మీకు కూడా తెలుసనుకుంటా
అవునండి
ఆ దేనికైనా కావాలంటే రెక్కలతోటి కష్టపడి పోరాడాలంటే ఇంకెట్లా ఎంత పోరాడినా ఒకైపు ఒకరు ఒక తీరోకలు ఒక తీరో అంటారు లోకం
అవునండి కని అ అందర్నీ ప ట్టిచ్చుకోద్దండి మంచి అయినా వాళ్ళకే అది చెడైనా వాళ్ళకే అది అంటనే ఉంటారుా అనేటోళ్ళు
ఎట్లా ఇగ దేవుడు ఏమనుకుంటాండో ఇగ పోరాడుతానం గాని ఎంతవర కత్తదో అది ఇగ
ఏం కాదు లేండి ఇగ ఒక బోరు పడితే ఇగ మీక్కూడా మంచిగా పండిచ్చుకోవచ్చు కష్టలన్ని తిరుతాయి మీక్కూడా ఎవరినన్నా అడిగి దగ్గర పట్ల ఒక బోర్ ఎస్ కొండై పోతది మంచిగ
ముందు వరకు చూద్దామంటాడు మా ఆయన ముందు వరకు ఇద్దాం ఎవలన్నా బదలాడి ఎవళ కాలన్నా పట్టుకొని లేకపోతే వ్యవసాయం ఇట్లా చేయాలంటే మనం బతకలేము అంటాండు
ఇ బందతార మీరు ఇడతే పిల్ కూడా పెద్ద ఎ ఉంటాలద ఎ కష్టపదినత మాత్రం
ఆ కానీ మా పిల్లలు మా కాస్ తో అర్థం చేసుకోరు
ఇ పన్ను
ఏ వాళ్ళు గట్టినే మాట్లాడతారు కదా అన్న ఉద్దేశం ఉంటంది అన్నట్టు మాముూలే కాసురుకుంటారు ఇంకా వాళ్ళు
అలా ఎందుకు అండి
అట్లనే ఇప్పుడు జెనరేషన్ ఎట్ంటది
అది
గంతే కావన్ బాయ్